హలో ఆ విన్పడుతాందా
ఆ ఇపడ దాకా ఎందుకే ఎత్తలే మరి
ఓ అమ్మా ఇంద రెండు సార్లు ఎత్తిన నేను వెయిట్ వెయిట్ అని పడ్డది నీదే కాళ్ళ నుంచి వెయిటింగ్ అనపడుతుంది
అవునా ఆహా ఏమో నేను సేమ్ వాళ్ళ అట్లనే ఎక్కినా మరి
ఇగో ఇప్పుడు తప్పు పోపోయాను మలుషాక్కడికి వచ్చి చూపిద్దానికి కునేసరికి మళ్ళీ ఇప్పుడు అది వెయిట్ అనిపోయింది మళ్ళీ పడుతాంది మీది ఇప్పుడు వచ్చింది కాల్ నాకు
ఓరిని
లేకపోతే నేను ఎందుకు ఎత్తను రా ఎదు ఆ మ నీదేమ నీ తప్ప నా తప్ప చూపిద్దా అనేసరికి ఇప్పుడు మళ్ళీ వెయిట్ పోయింది అది వెయిట్ పోయి మళ్ళీ ఇప్పుడు పడ్డదు నాకు
ఆహా ఎందుకి ఏమో ఇగా ఇంకెన్ని కాల్స్ ఉన్నాయి మరి
నాయి ఉన్నాయి రా నాయి నాయి రెండు ఉన్నాయి నీకు నీకు రెండు చెయాలి ఇంకా పా పన్నెండు అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఎనిమిది ఉన్నాయి నాకు
వామ్మో నాకు కూడా ఎనిమిది ఉన్నాయి ఇంకా
ఎనిమిది ఉన్నాయి కాల్స్
హ్మ్మ్ నాగూడ ఇంకా ఎనిమిది ఉన్నాయి అక్క
అ లతక్కా ఉంది కదా రా లత కు చెయ్యి
లత ది కల్తాందా ఏదొ స్కీన్త్త లేదేమో
కలిసి ఇయాలా కలుతాంది
కల్తాంది చేసిన చేసినవా
నేను చేయలే గాని పూర్ణిమ చేసింది ఉష చేసింది ఇద్దరి చేసిండ్రా
అవునా
లతది కలుతంది లతాకు ఐదు కాల్ చేసుకోవచ్చు ఒకరికి ఐదు
అదే అదే
అతకాయదు చేసుకో ఇంకా ముషలేదా నీకు
ఉన్నాది ఉషకింకా రెండు చేయాలి నేను
పోతాయి లే నాకు ఇంకా వస్తాయి కదా నీకు
ఆ నేను ఇంకొకటి ఎత్త అయిపోది కదా నీకు
ఆ ఇక అప్పుడు ఎనిమిదయితే అయిపోతాయి
అదే అదే
ఉమ్ అంతేలిలెక్క సరిపోతుందిక ఇక్కడికి రానరా ఇప్పుడు ఇంకా నేను ఇంకా పని కాలే నాకు అసలు ఇలా ఓపిక కూడా లేదు అసలు
ఏ ఏం పని గాలే నా కూడా ఇదనా చేప్పత్రలే చేదం అని జతనా
ఆ అన్న చేపల్ తెత్తే వండిన ఇప్పుడే ఫ్రై జెసిన
సానం చేయాల్న
స్నానం చెయ్యాలి మరి చేయేద్దా మనం తిన్నది లేదు కాని స్నానం చేస్తే మరి ఏయ్ ఆ స్నానం చేసి అప్పటికే ఏమో ఇగ మన గుడికాడికి రానులే అందుకు ఇంటి దగ్గరకి వచ్చేది కదా ఆ కొద్ది ఆయనక వస్తారా కాసేపు ఉండి ఇంట్లో ఉషేక్ అన్నం పెట్టి
టైమింగ్ కూడా కొద్దిగ ఎనిమిది దాటినాక పోతాం ఉంతం
ఆహా పనిగాలే ఇవాళ్ళ అసలు పొద్దున ఎప్పుడో లేసిన ఇగ కొద్దిగా కూడా రెస్ట్ లేదు నడుము బాగా నొప్పిలేస్తుంది
ఉహు ములుగు ఎప్పుడు పోయినావ్ మరి
ములుగు చైన్ నుంచి రాగానే రెడీ అయి ములుగు పోయినారా
ఒహో
వచ్చేసరికి ఐదు అయ్యింది హు
ములుగు నుండి వచ్చేసరికి ఆ
ఆ
ఇగ అట్లా తిరిగితే అసలు అంతే అనిపిస్తదిలే అంతా అలసిపోయినట్టు అనిపి
ఆ మళ్ల అందులో పుద్దాక ఎండలో ఉండి కాయలు గ్రేడింగ్ చేసినాము ఈయాల వచ్చిండ్రు ఆ రావణ పెద్దమ్మోల్లు వచ్చిండ్రు నలుగురు
ఉహు
అయిపోయింది పత్తి ఉన్నది కొద్దిగా ఒక ఇద్దరు ముగ్గురిని రమ్మన్నా రేపు అయిపోతది ఇగ నాకు ఈ పని అయిపోతే నేను తేజ కాయల స్టార్ట్ చేసుకుంటా పండగ తర్వాత
ఆ అంతేలే ఇగ
ఉహ్మ్ కాయలు కూడా పక్కకు ఉంటాయి కదా ఇక త్రీ ఫోర్ వన్ యూ
అవును
పనైపోతది
మరి గేడింగ్ చేస్తే ఇదోకో మోపేర అక్క మరి
ఇక్కడే అడుగుతాంటారు కాయలు ఇక్కడే ఇచ్చేస్తావాటి వరకు ఇగ
ఆ ఇకనే ఇస్తావా
ఆ అడుగుతాండూ ఇక్కడ నే అడిగిండు చాలామంది ఇ పోయిన సారీ ఇగు అమ్మి నా కద అందులో ఇవి కొద్దిగానే ఉన్నాయిలే మరి ఇన్ని లేవులే పోయినసారి అని
ఉహు
ఇక్కడ అడుగుతాంది ఇచ్చేద్దాంలే అని ఇక
అంటే ఫస్ట్ కాయలు అమ్మినావా
అమ్మినాం
ఇవి రెండోసారియా
రెండోసారి అంటే ఫస్ట్ సారి మాది కాయంత తేగలేదు అప్పుడు కొన్ని కొంచెం రోగం వచ్చింది చెట్లకి ఎరుపు రోగం వచ్చి జాకు రాలిపోయింది ఆ ఎండిపోయినాయి కొద్దిగా బాగా పండినట్టు ఇచ్చినయి తెగినాయి ఇప్పుడు అంతా కా తెంపినామ్ అన్నట్టు అప్పుడంతా తెగలే బాగా
ఉహు మరి ఇంతకిలాట అక్క
రెండు యాభై అంట కదరా రెండు యాభైకి అమ్ముతాండ్రు కదా యూ అదే లెక్కన ఇచ్చేస్తా
ఉ అంతేలే ఏందైతుంది లే గాని
ఆ
చానా అయితేనో ఓడి తీసుకుపోతా కొద్ది కొన్ను
ఉ పోయిన సారి పోయినాయి కదా ఈసారి ఇక్కడే ఇద్దాం లే అని ఇక
ఆ
అడుగుతాండు ఏసిండ్రు తేజ పెట్టుకున్నారు వాళ్ళు
ఆ మొత్తం తేజ నేనా
మొత్తమదేగా
ఎక్కడ చేయని వాళ్ళు
అప్పుడు సరళక్కొళే తిరుపతి రెడ్డి బాబాయి చేయను తెలుస నుకుంటా మీకు
అ ఇగా నిరుడు వీళ్ళు సాంబమ్మోలు మొక్కజొన్నేసి
ఆ అదే అదే మాకు మా చేన్ పక్కన చేనె అన్నీ ఆ మొత్తం అదె
ఇక పత్తెం లేదా అక్కవాళ్ళకు
ఎసిండ్రు పత్తి కూడా ఏసిండ్రు
తిన్నా పిలుకొంచెం పిలటలేదెహె తావుతలేనట్టున్నాడు కదా
ఏ అదెంలేదు
ఎప్పుడు అంతంతన్య ఈనవల తె కదాను
ఏం ఉన్నది కానీ సైలెట్ గుండు అంతె. తేడ
అదేనా
హుమ్మ్...
ఆ కొంచెం పిల్లలు ఆట పోయి కొంచెం పెద్దగాయి చదివేసరికి కొంచెం బం ద్ చేసినట్టానిపితాంది
ఏం బంద్ చెయలేదురొ బంద్ చెయలేదు ఏం లె
ఇంకేం
ఆ
ఆ అంత మందేం చేత్తర్లె
ఆ అదేం లేదు మనుషులతో పనిలేదు చేయించుకుంటాడు మంచిగానే వీళ్ళే పోవాలి రావాల అని ఏం లేదు
అదే మనుషుల తోటి మంచిన చెయించుకుంటలెది
ఆ పని టైం క అయితే చేయించుకుంటారు
మ్
అది ఉందిలే కరక్ట్ గా ఆయన దగ్గర
ఆ ఏమైతంది లేర అది మంచిగా పని చేయించుకొని ఆ మిరుపకాయలు పండించి పత్తి పండిత్తే చాలు
అంతే మరి
ఏటి చేసిన ఇంట్లకే కదా అక్క పైసలు ఏమైతాంది ఏ పోకు అంట ఒకంట పొదుపులు చేసిన మనం ఒక వందరగా మంది అవుతడుకో వచ్చలే
ఎంతో కొంత ఇక ఆయన ఖర్చు ఆయనకి ఉంటది కదా మ్
ఆ
తలి ఇస్లాం ఇల్లొత్తదా మీ ఓలకు
ఎమోరా తెలివదు వచ్చినప్పుడు లెక్కదిగ
నా ఏమో తిరుపతన్నకు ఇచ్చి రా అంటారట
అందరాటనా
ఆ
ఎవరు
వాళ్ళందరలా లీస్ట్ పంపించీరు కదా
పంపించిరా ఆల్రెడీ ఇప్పుడు
పంపించిరటో ఎప్పుడో
లిస్ట్ ఎప్పుడు పోయింది
చాన రోజులు అయింది అంట కదా ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వస్తాయట
ఇల్ల లా అవునా
సెకండ్ లిస్ట్
ఉహూ మీ ఎవర్ రాసి మీరు రాపిచ్చుకున్నారా
ఏ మాకిత్తర వాళ్లేమన్నా
హు అదేలే గాని మై మాయి వరకు వస్తాయో ఎవరికీ రావు తెలువదు రా అప్పుడు ఫస్ట్ రాసామన్నారు అది లేదు మరి ఇప్పుడు రెండోసారి ఏం చేసిర్రో ఎవరికి రాసిరో
ఆ లత అక్కలు ఏందో వార్డు నెంబర్ నిలబడ్డారు కదా తిరుపతికి ఇయాల్సిందే అని అంటారట
అవునా
అవును
ఆహా
వాళ్ళకి ఇల్లు లేదు ఈయాల్సిందే అంటాలట
ఉహు
వార్డు నెంబర్ అయి వాళ్ళ కి ఇల్లు కూడా లేదు కదా అని అనుకున్నారట ఇగ తెలవదు చెప్పలేం
ఉహు ఎవరన్నారు నీకు వార్త ఎట్లా తెలిసింది అసలు
ఈవీళ్ళు సెకండ్ లిస్ట్ పంపించేటప్పుడు వీళ్ళు కొంచెం అటు ఇటు తిరుగుతాలేర అక్క ఈ శిల్పఅక్కవీళ్ళ అందరూ
ఎవరు
శిల్పఅక్క గిదా ఇప్పుడు ఇల్లు రావడానికి ఆమె కూడా బాగా తిరుగుతారు కదా అందరూ వేరొల్లా పద్మ అక్క వీళ్లు గిట్ల
ఆ అ
వాళ్ళు అంటాలు
అవునా
హు ఆయనకి ఇవ్వాల్సిందే అను కుంటారట జనమంతా అని అకుంటారు వీళ్ళ అందరూ గ్రామ పంచాయతీ కూడా కూసోని అయితే లిస్ట్ లా చానా పేర్లు వచ్చినాయట వీళ్ళకి ఇలా వాళ్ళకి ఇయ్యాలని సెలెక్ట్ చేసిందే వీళ్లట
ఎవరు వీళ్లే శిల్ప వాల్ల
కాదు వంశీలకు మరిది
హు హు
వీళ్లేనట
ఉహు లిస్ట్ రాసి పైకి పంపించి రాట ఇప్పుడు మళ్ళ
పంపించిరంటా
అప్పుడు ఎప్పుడో పంపించరు మళ్ళీ ఎప్పుడు పంపించరా
మొన్న ఈ మధ్యలెనే సెకండ్ లిస్ట్ పంపించిరాన్నారు గా
ఈ మధ్య పంపించరా ఈ పదిరోజులాలనా
మన సీత అక్క రాకముందు
హూ సీత అక్క వచ్చినాక మళ్ళీ మొన్న అంటలేదా సీత అక్క వచ్చినాక మళ్ళీ పెట్టాలి అని అంట అంటే మొన్న నేను అడిగిన మేము అడిగినాం ఇల్లులు అంటే మే నెలలొ పెట్టి ఇల్లులు లిస్ట్ రాసి పంపిస్తతే పంపి పెడతాము అని అన్నది సిత అక్క
అదే మే నెలలో అంటే ఇప్పుడు ఆల్రెడీ రెండో రెండోది పోయింది కదా పోయింది అది ఇప్పుడు ఏప్రిల్ వత్తాది
అవునా
ఉహు
ఏమో నాకు తెల్వదు రా
ఏ వీళ్ళు కొద్ది కొది ఆటు ఇటు పైరవల తిరిగినోళ్లు వాళ్ళ వాళ్ళు చూసుకుంట అంటలు ఇగ మనం ఇల్లాలనినే వీళ్ళు పోక తిరగక ఉన్నోళను ఎవడు పట్టించుకో
ఈ మధ్యలో ఉన్న ఒట్టిది అన్నట్టుంది కథా
ఉట్టిదే ఉన్నాడు ఎవరు పట్టించుకుంటండ్లా నాకు ఎవ్వరు పట్టించుకుంటలేదు
హు
ఒక అదా
ఇంకంతే మరి ఇగ
వీలు బయటకి పోరు వీళ్ళు అటు ఇటు ఎవరుని అడగరు తిరగరు ఎవరు పట్టించు
మీ అమ్మ పట్టించుకోదు మీ అన్న అయితే అసలు సరే అడే అడగడు నేనన్న మొన్న సీతక్క వొత్తే అడిగిన వాళ్ళని వీళ్లని అడుగుతనే ఉన్నా
ఎవ్వరిని అడిగినావ్ సీ
సీతక్క నీ అడిగిన మోన్న
ఆ సీతక్క నీ అడిగితే విళ్లు ఏమన్న పట్టించుకుంటరా అక్కా వచ్చినా కూడా ఇక్కడో లేనట ఆ మాట సీత అక్కట నేను అక్కడ ఉన్న అన్నలకే చెప్పిన అన్నలే చూసుకుంటార అంటాంది అట
అవునా
మాతో స్వామితో సరే సరే అంటాంది కాని ఊర్లో అందురికి అప్ ఎంత చెప్పిన అన్నలే చూసుకుంటారు అంటదట
ఆహా అట్లానా
అవును
ఏ
ఈ మొత్తం వీళ్ళదే నడిపిత్తల్లు
ఆ
మనోళ్లు కొద్దిగా బయటకిపోతే అట్లా తీసే చేయని వీళ్ళు బయటికి పోరు ఎవరిని అడగలే
లేద్దంతే
గంతే మరి ఇగ
సరేరా మరి ఇగ
ఆ అయిందా అక్క టైం
ఆ
ఆ సరే అక్క
సరే రా